హలో అట్ వినిపిస్తుందా
ఇప్పుడు వినిపిస్తాంది చూడు
అద అదద్ కాదు మీరు కాల్ ఇట్లా రింగ్ అయితున్నా కొసేపు అట్లే ఉండండి పక్కనోళ్ళది కనెక్ట్ ఇద్దరిది
అదే అదే ఆ ఉ
అల్రెడీ అప్పుడు అతను సార్ కూడా చెప్పినడు కదా దాంట్లో వెంటనే అదిం ఒకవేళ ఉ త్రీ మినిట్స్ తర్వాత కూడా కుక్కుతాది అని
లే కర్జేస్ చ్చింటే అంతేనే
ఆ అదే కదా నువ్వు అట్లే కట్ చేస్తున్నావు కాబట్టి అట్లే అయితుందేమో అది
అడికి అట్లే రొంసేపు అట్లే ఉన్నాయ్ పో టైమింగ్ పాడుతా అంటది కదా అనేసి ఓకే ఉంటే ఓకే
ఒకవేళ నీ కాలు నా కనెక్ట్ కాక్కకుండా అది మాట్లాడుకోకుండా మనము అట్లే ఉండు అది మనకి టైమింగ్ పడుతుంటంది హు ఓకే
ఆ
ఇంకా అయ్యిందా పని
చేస్తానా ఇల్లు క్లీన్ చేస్తానా మూడు రూ మన్నటి నుంచి అత్తల మండరే రమ్మంటున్నారు
రేపా రేపుంటే ఏ వారం ట్రైన్
గురువారం
టెన్స్ లో విన్నావు కదా
ఆ ఉన్నాయి అదే చే పొద్దున్నే వచ్చి ఆరోజు ఎట్ల అన్న గా రేపు పొ పొగల పో పొద్దు నుంచి బయటికి పెట్టేసి మళ్ళీ రేపు సందగాడికిపోయి మళ్ళీ మొన్నర పొద్దున్న వంట చేసి ఇచ్చి మొన్న శుక్రవారం కదా ఇంకా
ఆ
మొన్నడి పొద్దున వంట చేసేసి పంపించేసి చరా మల్ల సంధ్యకడికి తప్పపోయి పీల్చు కొనివత్తడు ఒక వేల అంటున్నారు మళ్ళీ శనివారం ఆదివారం అంటే అయిపోదు రేపు గురు శుక్ర శె అది నాలుగు రోజుల అయితునే ఇయిపోయ్యది అంటా నా తెలో ఏం చెయ్యాలా ఏంది కదా గోల్లె
ఊహు
అ
ఇప్పుడే వచ్చిరు
ఆ ఏందో ఏ జైల్లో నిజంగా అంటే అట్లా బిపి వస్త బయట సామాన్లు గాని పెట్టుకోవాలే పో మన ఇంకేం చేసేది విచిత్రం కాకపోతే బయట సామాన్లు ఓగాలా బయటి పెట్టి ట్టి కసలు ఉడుసు కొని పోయి కడుక్కుంటాం కదా అన్ని ఆ మనిషి వచ్చి చేయాలంటే
ఊహు అదే ఏడ చేతనైతది వీళ్లకు వాళ్లకు గుజై ఐనైతి
ఆ
ఏ జనిచ్చ ఈ ఆడ శత న ఇతది కానీ
తీేసుకుంటవాలంటే అకే అన్ని చేస్తారు ఏమన్నా రం చేస్తారు మేం బయ ఏమన్నా అంత వాళ్ళ ప నుంచి కడగమంటాన్నామ్మా అదిిక మళ్ళగాని పండకి ఒక పద్దెనిమిది వరకు ఉంది స్కూల్ పంతొమ్మిది ఒకటే హాలిడే ఇచ్చిండేదంటే మయ్య మళ్ళీ కడుక్కునేదంతా మళ్ీ నేను నాకు సార్ అయిపోతుంద ఇంకంట ఇంకెయ్యి ఇంలో అయిపోయి నుంచి కింద బండ్లుకి ఉత్త బండలు కడుక్కొచ్చుకుండేది ఏ చె ప్పు పదహైదు పండక్కంట పదహాయిదు ఇం పదహారు వరకు పదహైదు పదహారు వరకు ఇంట్లే జరిపోతుంది ఇక పదిహేడు పద్దెనిమిది పద్దెమిది ఒకటి కింద ఉరికితు ఆ రెండు రోజులు ఏమైతుంది కింద జస్ట్ ఊర్స్కొచ్చు కుంటాయత
మరి ఇంకేం క
ఆ కింద దూడ్చుకుండే ఎక్క ం ఇ ట్ల ఆలోచన చేత్త ఉంది
మా డాటరు స్కూల్లో నుంచి పారిపో చింద ఇందు ముందలాగా కార్జ కార్బేజ్ ఇప్పుడు తీసుకుని వచ్చింది గుడ్డు తీసుకుని సారా తినిపించి పెట్టు కోని పోయిన మర్ోదనే నాక్కకు తంద నాక అక్కతుంద నాకు అక్కతుంద
హ
కక్కుతుందని చెప్పింది పిలుసుకొచ్చిన పొబా బాత్రూమ్ కూర్చో పొ ఇయ్య ఏంట లేదు నేను అన్నం తినేకి కుచ్చిండేదిలే చిన్ని కక్కు వ త్త కాని మళ్ళీ
సై
బిజినస్ స్కూల్కి ఇల ఏం పై పాప ఇట్ల తయారయింది ఎ నాకు ఈ పాప తో పెద్ద టెన్షన్ అయిపోతుంది
ఆ
ఉనులేవే
ఉ
పొద్దున ఇది చేసేసింటి వంకాయను టమోటా వేసి టా చెనల పొడి వేసి కూడి చేసింటి, పొద్దునుంచి కడక్కుండా మొన్నటి నుంచి క్లీన్ చేస్తానునక్క
ఆ
మొన్నడ్నించి చేస్తాన్నాను ఆ అయినాప అడిగినల పెట్టే నీకి దూలు పట్టిపోయింది పడుకిల అదిన్న మన ముండేద మన ముండేద కద ఇది
దుమ్ము దులుపుకొని
ఆ
ఇంకేమి
కవితక్క చేేత్తాననిందా క్లీను చేదన్ టింగ వాళ్ళకి పురిటిన్డ్లు ఉంది కదా ఇంట్లో పురిటిన్లు ఉన్నట్లే కదా దానికి ఇంగా ఫిక్ అయ్యింది మళ్ళా వచ్చి చేసుకుంటున్నా ఊరికా ఊరికి పదిహేడో తారీఖు వస్తారంట వచ్చి పదిహేడు తారీఖు నైట్ కి పజ్ జనం దాటికి పోయి పంతొమ్మి తారీఖు ఆప్ తొమ్మిది రోజు స్నానం చేపిచ్చేసి మళ్ళా ఇంగా పొద్దున్న స్నానం చేపిచ్చేసి భొగినేపల్లికి వస్తుందంట మా ఊరికి ఆ ఆడుంటే మళ్ళా ఇండ్లు కాడిదే ఏమని పెడితే పై నుంచి ఆ ఇప్పుడు గానే తొమ్మిది రోజు స్నానం చేప్పి చేసి ఇండ్లు కడుక్కొని పైన నుంచి పూజ చేసుకోవచ్చన్ టి ఆ ఎవురు కడిగేది నాకు ఏం బట్టింద త కడిగేకి నేను ఒకదాన్నే నాకు ఐతుందా అంత కడిగేకి అంటుంది ఏం మిండ్లు గాడ ఏమి కడుక్కోలేదా ఆ నాకు చాతనై తుందా అదంతా నాకేం బట్టింది అదంతా కడిగేకి ఇంగేమో కలి వాల్ది లెక్క
వాళ్ళ తె వా తప్ప ఏమో తెల్సా అస్సల్ అ ఇంట్లో ఉండకూడదు వాళ్ళు
లే ఉంటేనా ఆ మళ్ళా కాదు ఇకు బాల్య బాలిం మల సంపే
ఆ నార్మల్ ఆ సిజేరిన్ ఆ
నార్మల్ రెండు రోజులు తల్లి పెయిన్ పెట్టిండద పా పాప వాళ్ళు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ అయిందింటే మళ్ళా మరుస నైట్ అంతా నైట్ అంత పాపం నిద్దా ఎడ్ అంట నైట్ అంతా నిద్రలేదు నైట్ అంత ఏడిసిందట మళ్ళా మరుసటి రోజు మధ్యాహ్నం అయింది చూడి పప్ము బాగా పాపమూ ఇబ్బంది పడిందమ్మా పాపను
ఓబో అదే మేల తలా సీజేరిన్ చెపిచ్చే దని కన్నా
ఆ
కన్నా నార్మల్ మేల్ కదా ఎడితే ఏడుచసుకొనిని అయిపోయింది ఆ నొప్పి అప్పుడే అయిపోయింది సిజ్రిన్లు జ దా మాల
ఉ జీవితాంతం అంత ఏం
కుసుకొ లేదది మామూలు ఎట్ల అయితది అది అ స్టమక్ంటది అట్లే ఉంటది ఇడు కూడా
అ ఆ
జీరేను నాడ అయిపోద్తుదు మామ అవు టైమింగ్ చూస్తాంటే ఓ సెవెన్ మినిట్స్ అయింది ఇంకా మనము త్రీ మినిట్స్ మాట్లాడాలి
ఓ అ టెన్ మినీట్స్ మాట్లాడినావా అందరితో టెన్ టెన్ మినిట్స్ మాట్లాడినావా వూయిస్ బ్రేక్ అయి తాంది
ఇంకా
ఇంకా ఏముంది ఆ
ఉరికి ఎప్పుడు పొవ్వాల్ల హలో కట్ చేయొద్దు కాల్ కట్ చేయద్దు హలో